హాయ్ బాఉన్నవ
ఆ బాగున్న నను బాగున్నావా ఆ బాగున్నా ఏం చేస్తున్నవ్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నా టీవీ చూస్తున్నా అవునా సీరియల్సా ఆ ఏమో మీరు చూస్తుది సిరియల్సే గా మేము కూడా అదే చూస్తా ఇగ
అవునా మేము కూడా సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తాం
అదిేస్తే నైట్ టు టెన్ థర్టీ హ్మ్ అంతే మా ఇ లో కూడా ఏ ఛానల్ చూస్తార మేము జీ తెలుగు చూస్తాం అవునా మే మాట ఏం చూస్తాం ఏటివి మా టీవ అవునా మా టీవీలో చాలా బాగుంటాయి అంటగా అవు బాగుంటాయి కానీ మేము అన్ని చూడము సెవెన్ థర్టీ టు టెన్ వరకు అట్లా చూస్తాం లాస్ట్ టూ త్రీ ఫోర్ సీరియల్స్ చూస్తం అంతే ఎక్కువ చూడండి కార్తీక దీపము చూస్తారా కార్తీక దీపం చూస్త మా మమ్మీకి ఇష్టం చూస్తుంది బాగా అది చాలా ఫేమస్ అయింది కదా అవును చాలా ఫేమస్ అండి ఇప్పుడు సెకండ్ నడుస్తుంది ఆల్రెడీ ఫస్ట్ సీజన్ అయిపోయింది ఇప్పుడు ఇంకో సీజన్ లో నస్తుంది అదే ఇంకా అప్పట్లో ఆరణ కుమ ఈ దీపం కార్తీక దీపం అని సాంగ్ హిట్ అయింది అవును హిట్ అయింది ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త సినిమాలో కూడా ఈ సాంగ్ ని పెట్టార గడిజ సాస్లా కొత్త ఏదో మూవీ న ఏం ఉంది నాకు గుర్తులేదు కాని ఆ మూవీలో పెట్టారు ఇప్పుడు ఈ సాంగ్ దాని మీద డడాన్స్ కూడా కంపోజ్ చేసిండ్రు అవునా అంటే ఫస్ట్ టై పాత ఇప్పుడు కూడా చేసిన్రు ఫస్ట్ వచ్చినప్పుడు ఈ ఆరణీ కుమార్ అ దీప అని అప్పుడు చేసినడు ఈజే లాగాని ఇప్పుడు మళ్ళీ మూవీలో పెట్టిడు ఇప్పుడు వేరే చేస్తుండ్రడు ఇప్పుడు
అవునా అప్పట్లో అయితే మనం స్కూల్ క వచ్చేసి స్కూల్ కి పోయి వచ్చి చిన్నారి పెళ్ళి కూతురు చూసేవాళ్ళం
అవునండి చిమానపల్లి కూతురుని నేను కూడా బాగా చూసేదాన్ని బాగుంటది ఆ ఇంకా బారి ఇష్టారు బాబు ఆ అవునండి బాల కవదు
ఆ అవి తెలుగు సీరియల్స్ కాదు మన మర
మరాఠీ కావచ్చు కానీ వాటిని తెలుగులో డబ్బింగ్ చేసారు అవునండి తెలుగు లభించసారు ఎందుకంటే అవి ఒక మెసేజ్ ఇస్తాయి అన్నట్టు మనకు బాలికా బధు అంటే చిన్న వయసులోనే అసలు ఎట్లా అంత అసలు మనకు సెవెన్ ఎయిట్ ఇయర్స్ లోనే అప్పట్లో పెళ్లి చేసేవారు అంటే అసలు ఆ టైమ్ లో అసలు మనకు ఏం తెలియదు కూడా అసలు
అవును ఇంకా ముసలి వాళ్ళకు చేసేవాలు
ఆ అదే చిన్నపిల్లలని ముసలి వాళ్ళకి ఇచ్చి వేసేవాళ్ళు వాళ్ళ ఎదురు కట్నం ఇ కి మర చేస్తున్న వాళ్ళు కన్యాశుల్కం లావా
ఎందుకు వాళ్ళ వైఫ్ చనిపోవడం వల్లన లేక
అవును వాళ్ళ వైఫ చనిపోయినా కూడా అట్లా చేసేవాళ్ళు లేకుంటతే అప్పటి కాలంలో అంతా మనకు మనీ అవన్నీ లేవు కదండి అవును హమ్ మనీ లేక చేసుకోవడం వల్ ఇప్పుడు చిన్న చిన్న పెళ్లనే పెద్ద పెద్ద మట్లో వాళ్ళు పెద్ద బాగా కొంచెం ఫిఫ్టీ ఫార్టీ అట్లా ఏజ్ ఉన్న వాళ్ళు చేసుకోడానికి ముందు వచ్చిన అంటే కొందరు వైఫ్ సనిపోర్ చేసుకునే వాళ్ళు కొందరు వైఫ్స్ ఉన్న కూడా అంటే వాళ్ళు ఇప్పుడు మనం ఇప్పుడ ఇప్పుడు కలంలో ఎట్లు ఉన్నద అంటే ఇప్పుడు మనం పెళ్ళ చేసుకుంటే ఇప్పుడు ఆడపిల్లని కట్నంంగా ఇవ్వాలి కదా అవును కాని అప్పట్లో అబ్బాయిలు చేర్చి ఎదురు కట్నం చేసే అందుకే ఈ ఆడ ఆడపిల్ల తండ్రులు తల్లిదండ్రులులాంటివి ఎట్లు ఉంటారు స్తే కదా అని ఇక మా మన కూతురు కూడా బాగా బతుకుతుంది మంచి ఉంటదని వాళ్ళు కూడా ఎదురు కట్నం ఇచ్చి మరి ఇక తీసుకునే వాళ్ళు వాళ్ళు కానీ అసలు చిన్న పాపలు అసలు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు ఏం ఉండదు అలాంటి వాళ్ళు అసలు ఎట్లా ముసలి బాల ఎట్లు ఉంటారు అసలు ఇంకా అప్పట్లో లింగ వివక్షత ఎక్కువగా ఉండేది అవును చాలా ఉండేది లింగ వివక్షత ఇప్పుడు కూడా కొన్ని అంటే అటు కొన్ని కొన్ని రాష్ట్రాలు ఉంటాయి ఇప్పుడు అ సైడ్ కూడా ఇప్పుడు కూడా అట్లనే ఉంటారు పర్ద విధానం అన్నట్టు అంటే ఒక ఫేస్ ని కూడా చూపించారు వాళ్ళు ఇట్లా మొత్తం ఫేస్ కవర్ చేసుకొని ఉంటారు ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఎట్లా చేస్తారు త్యవారా చలు
అవునండి చాలా ఘోరం ఉండేది ఇక అమ్మాయి అంటే ఆమె అ అంటే తనకు బయట లోక జ్ఞానం ఏం తెలియదు ఒక సీరియల్ లో అయితే ల్యాప్టాప్ కూడా కడిగింది సబ్బుతోటి వచ్చినాక వాళ్ళ హస్బెండ్ ఫుల్ తిట్టిండు అంటే ఆమెకు బయట లోకజ్ఞానం ప్రపంచం అలా ఉంటుందో కూడా తెలియదు ఇంటికే పరిమితం పంట ఇంటికే పరిమితం
అదే వంటలు నేర్పించే వాళ్ళు అవి చేసే వాళ్ళు అంటే స్కూల్ ఒకవేళ అప్పట్లో స్కూల్ లేవు ఉన్న స్కూల్ కూడా పోతా అంటే కూడా అసలు అవుస్తాం నీకు అసలు స్కూల్ చదువుకొని జాబ్ చేసే అంత ఏమున్నది హస్బెండ్ ఎట్లు ఉంటే వాళ్ళతో ఉంటే అయిపోతుాన్నా ఓన్లీ ఇంట్లో పనిలు నేర్చుకొని అత్త మామలకు భర్తకు సేవలు చేసుకుంటూ ఉండాలి అని అలా ఉండేది
ఇంకా భర్త తిగిలి తిన్నాక మిగిలిన కంచెంలోనే భార్య తినాలి
అవునండి అంటే తినాలి కానీ అసలు తినన్నబుద్ధి కాదు కదా ఇప్పుడు వాళ్ళంతా చ వ ఇ అనా ఏద మూవీ ఉంటుది అసలు అసలు ఎట్లా త అంటే ఒకవేళ తినొచ్చు కాని అంత గలీజ్ గలీజ్ ప్లేట్ లో అంత సగం మిగిలిచి అవన్నీ అసలు ఎట్లా తింటారా న్నట్టు ఇ భర్త తిన్నాక అదే ప్లేట్ లో అమ్మాయి తిన లేకపోతే అత్తగారు భర్త కో పడతారు ఆమ్ మీద కాపాడుతారు అసలు ఎంత గలీజ్గా అనిపిస్తుంది అంటే ఏ తింటారు కొంతమంది కాదని అంత గలీజ్గానే వాళ్ళ మిగిలింది అంత వాళ్ళకి ఒకసారిపోయింది ఇగా వాళ్ళు వదిలేసినాక తింటే అసలు ఎట్లా అనిపిస్తుంది అసలు ఇప్పుడు కూడా అలాంటివి ఉన్నాయా అసలు అంటే స్వేచ్ఛ ఉండదు అమ్మాయికి
అవునండి
నాది వాయిస్ నాకే వినిపిస్తుంది అదే మీది రీసౌండ్ డబల్ డబల్ ఇప్పుడు ఓకేనా ఇప్పు ఆ ఇప్పుడు ఓకే అప్పటి పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి అవును బాగా ఘోరంగా ఇప్పుడు కూడా కొన్ని అంటే మనకి ఇప్పుడు ఇటు ఉంది ఇట్లాగాని తర్వాత ఇప్పటికి కూడా కొన్ని రాష్ట్రాలు ఏమంటారు గోండువాళ్ళలు అటు ఇటు పల్లెటూర్లు ఉంటాయి కదా బాగా వెనుకబడినాయి గిరిజన ప్రాంతాల్లో న ప్రాంతాలు ఇప్పుడు కూడా అలాంటి ఆచారాలే పాటిస్తుంది అసలు వాళ్ళు ఇప్పడు కూడా అడవులోనే జీవిస్తుందట అసలు వాళ్ళు బయట రోడ్ ఏంటిది కంప్యూటర్ ఏంటిది స్కూల్ ఏంటిది అవన్నీ ఏం తెలియదుట వాళ్ళకి ఇప్పుడు నేను మొన్న ఇక్కడ న్యూస్ లో చూశాను
అవునా
అవును ఇప్పుడు కూడా వాళ్ళు వాళ్ళంటే ఏంటిది వాళ్ళు కూరగాయలు కూడా కొనరట కూరగాయలు పంలు ఇవి ఏం కొనరు ఇట్లా మన లేక ఇప్పుడు డ్రెస్సింగ్ కూడా వేసుకోరట పాతకాలంలో ఇప్పుడు ఎలా ఉండేవారు ఇట్లా ఇట్లా వేసుకొని ఉండే వాళ్ళు కదా అవును అండి ఇప్పుడు కూడా ఒక అదేదో తెగా వాళ్లలాట కో కోయా వాళ లో ఇప్పుడు కూడా అడవిలోనే ఉండి అడవిలో నివసిస్తుండ్రట పడ గుడ వాాల్లె పంటలు పండించుకొని అక్కడ చిన్నగా ఇట్లా చేసుకుని పోడు వ్యవసాయం లాగా చేసుకుంటుండ్ర ఇప్పుడికి కూడా కానీ ఇప్పుడు కొంచెం కొంచెం కాలం మారుతుంది అబ్బాయిలకు కూడా అంటే అమ్మాయి సమానంగా అబ్బాయికి కూడా వంట పనులు కిచెన్ లో ఏమింటాయి అవన్నీ తెలియాలి అలాగే అమ్మాయి కూడా బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అవునండి కరెక్ట్ కానీ మనకు ఉంటా కానీ కానీ అమ్మాయిని బయటికి పంపించాలంటే చిన్న అబ్బాయిననా తోడిచి పంపిస్తారు అసలు అవునవును చిన్న బాబునయినా కూడా అంటే బాబు చిన్నబాబు ఒక్కవెళ్ళ ఏమన్నా అయితే ఆ చిన్నబాబు ఏమన్నా చేయగలుగుతాడా ఆ అమ్మాయిని కాపా కాపాడలేడు కాని ఇలా అబ్బాయి తోడు ఉన్నాడు అని ఏమో అండి ఇప్పటి కూడా అసలు కాలం మాత్రం ఉన్న రోజు రోజుకి టెక్నాలజీ ఇవన్నీ అసలు మంచిగా ఇంప్రూవ్ అయినా కూడా కొందరు అట్లాంటి కాలంలోనే ఉన్నారు ఇంకా బయటికి పంపించడం ఎందుకు ఒక్కదాన్ని మీ ఎట్లా వెతావు బజార్కి వెళ్ళినా ఎట్ వెళ్ళినా ఎవ్వరుొ ఒకడు మమ్మయో డాడయో చెల్లెనో తమ్ముడో ఎవ్వరినో కూడా తోడిచ్చి పంపిస్తారు అంటే మనకంటూ మనం ఆ అంటే భయపెట్టిస్తారు అన్నట్టు ఏమనా అవుతుంది ఎట్లా అట్లా భయపడుకుంటూ ఉంటే ఇక్కడే ఉంటామ అండి మనకు స్వేచ్ఛగా తిరగలేము ఎక్కడ మాట్లాడలేము మన మీద మనకు నమ్మకం లేకపోతే బయట బతకడం కష్టమ అండి అవును అ గోరం కదా స సా అంటే ఒకవేళ మనం కూడా మనం అస మనం కూడా ఫాదర్ మీద మదర్ మీద అందరి మీద డిపెండ్ అయ్యా అవ్వడం వల్ల అసలు మనం ఒకవేళ పెళ్ళ అయినా మనకు ఏమైనా స్వతంత్రంగా జీవించాలనుకున్నా కూడా మనం అసలు ఎక్కడికి వెళ్ళలేం అసలు నేను చేయగలుగుతా లేదా అసలు బయటకి పోతే అసలు ఏమవుతుంది నాకు భయం అవుతుంది ఇట్లా అని అదే ఉంటాయి అసలు అవునండి అది కూడా కరెక్ట్ చిన్న షాప్ కి తీసుకు వెెళ్ళాలన్నా బాబుని తోడు తీసుకువెళ్ళాలి కానీ ఇప్పుడు ప్రజెంట్
జీ ఈ తరం వచ్చిన తర్వాత అ పుట్టినప్పటి నుంచి పిల్లల నుంచే అంటే నువ్వు అమ్మాయి నువ్వు ఇంట్లోనే ఉండాలి నువ్వు అబ్బాయి తిరగచ్చు ఆయనకి ప్రైవేట్ స్కూల్ పెట్టి ఈ అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో చదిపించి అట్లా కాకుండా ఇద్దరిని ఈక్వల్ గా చూడాలి అట్లా నెక్స్ట్ డేస్
వస్తాయి అనుకుంటున్నా అవును అండి రావాలి కొన్ని దగ్గరకు ఆల్రెడీ వచ్చినాయి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి కదా బాగున్నళ్ళు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అర్థం చేసు స్తుండ్ర ఇంకా ఫ్యూచర్ లో కూడా రావాలి అలాంటి ఇంకా అందరు అవేర్నెస్ రావాలి అసలు తేడా అనేది ఉండదు అసలు ఆ తేడా అసలు ఉండదు అమ్మాయి అబ్బాయి అమ్మాయిలు ఇవే చేయాలి అబ్బాయిలు ఇవే చెయాలి అని కాకుండా ఈక్వల్ గా ఉండాలి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు మన రాష్ట్రపతి రాష్ట్రపతి ఉంది మనం ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఆడవాళ్ళలే కదా అన్ని చేస్తుండ్రారు ఇప్పుడు అవునండ ఆడవాళ్లు అందరూ చేయగలరు ఓకే
కానీ మన మీదనా మనం నమ్మకం ఫస్ట్ ఉంచుకొని ముందుకు నడవాలి
అవును మన మీద మనకు నమ్మకం ఉంచాలి అసలు నమ్మకం మన మీద మనకు రావాలంటే మనకు ఇంట్లో ఎన్విరాల్మెంట్ కూడా ఉండాలి కదా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి వెళ్ళు నువ్వు ఏం కాదు బయటికి వెళ్ళు చేసుకోగ నువ్వు ఒక్కదాని అనుకో అవన్నీ చెప్పాలి కదా అవునండి ఇప్పుడు కాలం కొంచెం మారుతుంది అప్పటికన్నా ఇప్పుడు బెస్టే కానీ ఇంకా అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఇప్పటి చాలా మంది ఉన్నారు అసలు ఎందుకు నీకు చదువుకోని వాళ్ళు కూడా ఇప్పడుకి చాలా మంది ఉన్నారు అసలు ఈ ఈ ఇప్పుడు ఈ కంప్యూటర్స్ ఇంటర్నెట్ అంతరిక్షం ఇవన్నీ అసలు తెలిసిన కాలంలో కూడా అసలు స్కూల్ కు వెళ్ళని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అసలు
అవునండి అది కూడా కరెక్ట్ే ఇప్పుడిప్పుడే అయినా కూడా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో ఇస్తున్నారు వాళ్ళ పిల్ల అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏంటిో వాళ్ళకే తెలియదు అందుకే వాళ్ళని అట్లా ఇస్తున్నాయి రవ
వేరే వాళ్ళు ఎందుకుేస్తారండి ముందు వాళ్ళది వాళ్ళు కరె చేంజ్ అయితే అందరు బాగానే ఉంటారు అవును ఇప్పుడిప్పుడే కొంతమంది ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు టీచర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ లో చేర్పిస్తున్నారు ఇప్పుడు చేర్పించాలి కూడా వాళ్ళ పిల్లలే గవర్నమెంట్ నుంచి చదువుకోకపోతు అే అసలు బయట పిల్లలు ఎవరు వస్తారు వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి కదా అవునండి మా పిల్లలు వచ్చారు నేను తర్వాత చేస్తాను బాయ్ ఆ ఒకే అండి బాయ్